నాలుగు ద నుంచి ఎన్నిసార్లు చేసింటాను ఈ యాప్ నుంచి ఒక్కసారే కదా మనం మాట్లాడుకుంది ఆ ఇప్పుడు మూడు స అయిపోయింది మనకి
ఉ
విఆర్ గురించి బ్యాడ్ గా ఉందని ఈ ఇద్దరు వదినలు చెప్తున్నారు అక్కడ తీసుకెళ్తే మనిషిని గుొల్ల చేసి బయటకు వతుంటారు
ఆ వర్షడార చడవ నిబాంబు మూతికిేసి బోర్లి చేసుకుంటా గోరలుంటా పెరుగుతాయంట ఇబ్బాతే కోర్ల పేదలకి ఎర్రగా వచ్చినట్టుగా గోరలు కూడా గులాబీ రంగులు వచ్చినాయి గోరెలు గసాడు
ఆ
ఏంట్రా ఇది గోర్లిగాతుంటా ఆ నూతన గడే నంట్ర గోర్లుకేసేవా అంటంటే మమ్మీ ఈ పెడుగుతాయి పెడుగుతాయి అన్నాడు
ఆ
పేరుగవ ఇవ్వి అని అడుగుతున్నాడు చూడు
ఆడు బుర తెలివేైన బొ్ర
ఇబ్బంపేశాడు పెరిగుతయాట గోర్లు
ఆడి బుర్ర తెలివైన బుర్ర
ఏ చ తీరా వెళ్ళంగా వెళ్ళాక మందులు పూట వేసింది అన్నిీ రెండో రోజు నైట్ క నైట్ పూట వేసే బిళ్ళ ఉంటాయి కదా ఆ నైటు పూట వేసే బిళ్ళ వేసుకుని పడుకుంది అసలు రండపోట వేసేటప్పటికి పెయిన్ వచ్చేసి ఒళ్ళంతప్పుడు మనకి కాలు తిమిరికపోతే ఎట్లా పోతే
ఆ
అట్లా బాడీ అంతా అయిపోఇంది మనిషికి అసలు ఏమైపోదో అని చెప్పేసి మా నాన్న కంగారు పడిపోయాడు అలా అయిపోయిందంట నైట్ ఇ ఆ రోజు అసలా మందులు వేసుకోవద్ద అంటన్నాడా వేసుకోలేదు ఇ వాళ వేసుకుంది ఎన్ని తి కేసమ పాడుతుని
వేయ్యొద్దు పడేసేయండి పోత పోని డబ్బులు పడేసాయండి
యిప్పుడు అది మా అన్నయ్య డా అన్నయ్య కు పెట్టాను పెడితే ఇప్పుడు ఆయన అన్నాడు కదా టెస్ట్ పదివేలు అయితది చేయించాలనిని అదైతే ప్రాబ్లం అయితే ఉందంట మరి అంత ఎక్కువ అయితే లేదు చిన్నగా ఉంది లైట్ గా ఉంది దాని వల్ల అంత ప్రాబ్లం ఏం లేదు కాకపోతే చేయిపిస్తే మంచి మంచిది హార్ట్ దగ్గర ఎలాంటివి ఉన్నా సరే తెలిసిపోద్ది అదేం పెద్ద ప్రాబ్లం లేదు అదే చేపిస్తే ఎలాంటిదైనా సరే గుండె దగ్గర ఎలాంటి హార్ట్ అటాక్లు గుండె జబ్బులు ఎలాంటి గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వెయ్యున్నా ఈ అన్జియోగ్రామ్ లో తెలుసు వద్దె చేపిస్తే మంచిదేర చేపిస్తే చేపించేయండిరా అమ్మ అని అన్నాడు మా అన్నయ్య ఇట్లా ఇలా మెడిసిన్ వాడితే ఇలా అయిపోయింద అన్నయ ఆ మెడిసిన్ కూడా పెట్టాను ఇలా పలానా మెడిసిన్ రాసి రాశాడని చెప్పి ఫొటోస్ తీసి పెట్టాం అన్నీ పెడితే ఇలా రాసాడనే ఇలా అయిపోయింది నైట్ అ అమ్మకి అని చెప్పేసి అంటే ఒకసారి గుండె సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదే రిపోర్ట్స్ తీసుకొని అలా పాలనా చోట చూపించుకున్నాము అండి ఈ మెడిసిన్ ఇచ్చారు ఈ మెడిసిన్ వేసుకుంటే ఇలా అయిపోయింది మాకు భయం వేసి మీ దగ్గరకి వచ్చామండి అని చెప్పి చూపించుకోమంటడు అప్పుడు ఆయన కూడా ఏమా ప్రాబ్లం అయితే ఉంది అన్జియోగ్రామ్ చేయించాలి అని చెప్పేసి ఆయన కూడా అంటే గనక అప్పుడు నువ్వు ఖచ్చితంగా టెస్ట్ చేపిచుకో అమ్మకి అని చెప్పేసి అన్నాడు మా అన్నయ్య
మరి అంటే రూపాయి అవదంట
అక్కడి దాకా అంటే ఎప్పుడి ఆఫీస్ ఇల్లు వదిలి వెళ్ళలేం లేదంటే ఈ ఇద్దరు పిల్లల్ వేసుకుని మా అమ్మని నే అందరు వెళ్లాల్సి వచిద్ది ఉమ్ మా నాన్న తీస్కొని మా నాన్న ఎంతాకమో కల్లుుటే అవ్వదు మమ్మీ ఏంటిది మా అమ్మమ్ ఎట్లా ఫోన్ ఉంటందిలా అమ్మమ్ ఏం చూస్తుందో చూడెళ్ళి అది అందులో కంట పువ్వులు చోరుతుంది అందులోకి స నవ కూడా ఎందు ప కూడా అ నచ్చిన అను మా అమ్మమ్మ కే సలహా ఇయ్యి వెళ్ళి మా అమ్మమ్మా ఇవి బాగున్నాయమ్మమ్మా సూపర్ ఉన్నాయి అని చెప్పి నీకు కూడా నచ్చితే చూడెళ్ళీ చెప్తాను అమ్మా నువ్వు అందులో కూడా లైకులు అలాంటివి ఏం కొట్టమాకు ఏడ్లీకి కొడుతనావా మమ్మీ ఉమ్ ఫోన్ కావాలి చెప్పూ